హలో
హలో
వినిపిస్తుందా
వినిపిస్తుంది ఒక్క నిమిషం చెప్పండి
హలో ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం
బాగున్నం మీరు ఎలా ఉన్నారు ఇంకా ఏంటి విశేషాలు
పెళ్ళిళ్ళ పండుగలు వస్తే మగ్గం వర్క్ బ్లౌజ్లు హడవుడి మామూలుగా ఉండదు
నిజమే అసలు పెళ్లికూతురు చీరల కు మగ్గం వర్క్ లేకపోతే ఏ గ్లామరే రాదు
మగ్గం వరకు నేర్చుకుని మంచి డిజైనర్ అయిపోయారు
ఆ ధన్యవాదాలు ఆసక్తి ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు
అవును అసలు ఈ మగ్గవర్కులు ఎప్పుడేం కొత్త డిజైన్ నడుస్తున్నాయ్
ఇప్పుడు ఎక్కువగా జాదోజీ వర్క్ మరియు కట్వర్క్ ట్రెండింగ్ లో ఉన్నాయి
జాదోజి అంటే గోల్డ్ త్రేడ్తో చేస్తారు అదేనా
అవును అవును దానితో పాటు పూసలు స్టోన్స్ ఉపయోగిస్తే లుక్ అదిరిపోతుంది
ఆరే నీడిలతో వర్క్ చేయడం ఎంత కష్టమో కదా
ఆ మొదట్లో కష్టమే కానీ అలవాటైతే చాలా సులభంగా ఉంటుంది
మగ్గం స్టాండ్లకు బట్టన్ బేగించడం చాలా ముఖ్యం కదా
ఆ కరెక్ట్ బట్ట పర్ఫెక్ట్ గా సాగదసి బిగించకపోతే వ వర్క్ పాడైపోతుంది
అ ఈ మధ్య బ్లౌజ్ బ్యాక్ సైడ్ పోట్లీ బటన్స్ బాగా వాడుతున్నారు
అవును పోట్ పోట్లీ బటన్స్ మళ్ళీ జుంకా డిజైన్స్ బ్యా క్ నెక్కి చాలా బాగుంటాయి
పెళ్లి బ్లౌజ్లకైతే ఆరీ వర్క్ చాలా బాగుంటుంది
అవును ముఖ్యంగా స్లీవ్ మీద హెవీ వర్క్ అడుగుతుం న్నరు
మరి బడ్జెట్ ఎలా ఉంటుంది
డిజైన్ బట్టి ఉంటుంది మినిమం టూ థౌజండ్ నుండి మొదలయ్యి పదివేల వరకు ఉంటుంది
అంత డిమాండ్ ఉందా
అవును ఎందుకంటే ఇది పూర్తిగా హ్యాండ్ మేడ్ కదా
అదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే త్వరగా అయిపోతుంది కదా
త్వరగా అవుతుంది కానీ హ్యాండ్ మగ్గం వర్క్ లో ఉండే ఫీలింగ్ రాదు కదా
నిజమే హ్యాండ్ వర్క్ లోనే క్వాలిటీ మన్నిక ఎక్కువ
అవును కంప్యూటర్ వర్క్ లో మ్ దారాలు తొందరగా ఊడిపోతాయి
ఈ వర్క్ నేర్చుకోవడానికి ఏమేమి మెటీరియల్ కవాలి
ఏమేం కావాలంటే మగ్గం స్టాండ్ ఆరినిడిల్ జారి దారం పూసలు స్టోన్స్లు మరియు కత్తిెర కావాలి
ఓకే మరి ముందు బేసిక్ చైన్ స్టిచ్ నేర్చుకోవాలా
అవును మొదటా నిడిల్ హోల్డింగ్ చైన్ స్టిచ్చింగ్ నాట్ వేయడం నేర్చుకోవాలి
నాటు వేయడం చాలా కష్టం అంటున్నారు కదా
ప్రాక్టీస్ చేస్తే సులభమే మొదట్లో దారం తెగిపోతుంది
ముడికట్టు అంటరు అదేనా
ఆ అవును అదే ఆరిీ వర్క్కి ప్రానం
ఇప్పుడు సిల్క్ థ్రెడ్ వర్క్ కూడా బాగుంటుంది కదా
అవును సిల్క్ త్రేడ్ తో బ్యూటీ డిజైన్ చాలా రిచ్ గా ఉంటాయి బోటి
మగ్గం వర్క్ చేసేటప్పుడు బట్ట పాడవు
మంన్ మంచి క్వాలిటీ గ్లూ మరియు నిడిల్ పాయింట్ పదునుగా చేసుకోవాలి
బ్లౌజ్ మార్కింగ్ ఎలా చేస్తారు
టైలరింగ్ షాప్ తో డిజైన్ డ్రా చేసుకొని ప్రెస్సింగ్ పేపర్ వాడతాను టైసింగ్ పేపర్ వాడతామా నేను ఎక్కువగా ఏమంటారు కస్టమర్స్ కి అంటే వాళ్ళు ఏది చెప్తే అట్లా చేయడానికి చూస్తా
ఓకే పెళ్లికూతురు బ్లౌజ్లపై ఏమైనా స్పెషల్గా చేస్తావా
ఆ పెళ్లి కూతురు పేరు దారంతో రాయడం లేదా ప్యాంట్ డిజైన్ చేస్తాము ప్యారేట్ డిజైన్ చేస్తాము
బా చాలా బాగుంటుంది కదా
అవును చాలా డిమాండ్ ఉంది అలాంటి డిజైన్లకు
ఈ వర్క్ నేర్చుకోవడానికి యూట్యూబ్ చూస్తే సరిపోతుంద
యూట్యూబ్ లో బేసిక్స్ నేర్చుకోవచ్చు కానీ ప్రాక్టీస్ చాలా ముఖ్యం.
దగ్గర నేర్చుకోవాలంటే ఫీజ్ ఎంతా తీసుకుంటావు ఏంటి
నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే చాలు లక్ష్మి నేర్పించడానికి సిద్ధం
ఖచ్చితంగా నేను నేర్చుకుంటా నాకు చాలా ఇష్టం
తప్పకుండా ముందు బేసిక్ మెటీరియల్ కొనుక్కొని కొనుక్కొని రా
ఈ మధ్య అద్దాల వర్క్ కూడా బానే ఉంటుంది కదా
అవును మిర్రర్ వర్క్ తో జర్దోజి కలిపి చేస్తే చాలా బాగుంటుంది
సరే మరి నేను కూడా రేపే మెటీరియల్ తీసుకుంటాను
సరే ప్రాక్టీస్ చెయ్యు
ఏ నీ నీడిల్ నెంబరు వాడాలి
బేసిగ్గా పద్నాలుగు లేదా పదహారు నెంబర్ నీడిల్ వాడాలి
చాలా సమాచారం ఇచ్చారండి
ఆమ్ సరే ఇంకా చెప్పాలి అ
హలో
హలో
ఇంకా ఏమేమి వాడతారు ఇంకా డిజైన్స్ ఏమేమి వేస్తారండి
ఇంకా అంటే
ఒక్క రోజులో మినిమం ఎన్ని బ్లౌజెస్ వేస్తారు
ఒక్క త్రీ ఏం పనిలేకపోతే ఫోర్
మీ దగ్గర ఎవరైనా పని వాళ్ళు ఉన్నారా మీరొక్కరే చేస్తారు
ఎవ్వరు లేరు నేను ఒక్కదనే చేస్తా ఉమ్ ఇంకా అండి మూషే మూషి తింటున్న
ఇంకా మరి మా ఒక పెళ్ళి ఉందండి వాళ్ళ దానికి మీరే వెయ్యాలి
అవునా సరే అండి వేస్తాను మీకు ఎట్లాంటివి కావాలి డిజైన్స్
ఈ మధ్యలో ట్రెండింగ్ అయ్యేటివి మీరే చూసి ఏదైనా బాగుంటే వేయండి
సరే అండి తప్పకుండా మీరు ఎప్పటి నుంచి వస్తారు
నేను మెటీరియల్స్ కొన్నాక, ఒకసారి మీకు కాల్ చేసి చెప్తాను.
సరే అండి.
మినిమం నేర్చుకోడానికి ఎన్ని డేస్ పడుతుందండి?
ఒక్క ఒక్క ఫిఫ్టీన్ డేస్ అట్ల అయితదండి. మీరు స్పీడ్గానే నేర్చుకుంటారు కదండి!
నేర్చుకుంటా. రోజు క్రమం తప్పకుండా వస్తానండి.
ప్రమం తప్పకుండా వచ్చి, మంచిగ దాన్ని సాధన చేస్తే మీకు త్వరగా వస్తదన్
మీరు నేర్పిస్తారుగా అండి బాగా?
నేర్పిస్తా అండి. మీరు వచ్చి చూడండి.
ఓకే ప్రస్తుతానికి ఐతే ఒక బ్లౌజ్ ఉంది. అది వేర్ చేయని ఉంది.
ఆ
దానికి మరి ఏం డిజైన్ పెడతారండి?
దాని పైన నా, ఏనుగు పెడతా అండి.
ఓకె. ఏనుగుతో పాటు నాకు ఒక ఐడియా ఉంది. ఏంటంటే, వెనకాల ఇట్ల గోపురంలాగా కట్వర్క్తో వచ్చి, మిర్రర్స్ రావాలండి.
అ మీరు వచ్చిన తర్వాత మాట్లాడి, ఏది నచ్చుతదో, ఏది ఏముంటదో
ఓకే అండి. మరి ఫీజ్ ఎంత తీసుకుంటారు?
ఫీజు ఇగ డిసైడ్ డిజైన్ బట్టి అండి. వచ్చిన తర్వాత మాట్లాడదా మన్నాన్ కదా!
ఈ సండేస్ కూడా వర్క్ చేస్తారా?
ఆ ఇంట్లోనే కదండి చేస్తాను.
పిల్లలుంటారు సండే, వాళ్ ఏం డిస్టర్బ్ చేయరా అండి?
వాళ్ళ వాళ్ళు ఆడుకోడానికి ఎళ్తారండి. ఈవినింగ్, ఆడుకోవడానికి ఎళ్తారు. తర్వాత ఈవినింగ్ మా ఆయనచ్చి లేదా మా అత్త మామలన్న చూసుకుంటారు.
మీ అత్తమామలు చాల సపోర్ట్ కదా అండి మీకు?
ఆ వారు చాల సపోర్టివ్ అండి.
అందుకే మీరు, ఒకరోజు కి నాలుగు బ్లౌజులు కు. మీరు చాల లక్కీ అండి.
మ్ అవునండి. మరి మీ అత్తయ్య, మామయ్య ఏం చేస్తారండి? బ
విస్కస్ చేస్తాడు. మా అత్తమ్మ ఇంట్లోనే ఉంటుంది. మీ ఆయన ఏం చేస్తాడండి?
మా ఆయననా జాబ్ చేస్తాడండి
ఏం జాబ్ అండి?
డిజైనర్
ఓకె
మీ వారండి?
మాయరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారండి.
ఆహా ఇంకా అండి?
మీ పిల్లల్ ఏ క్లాస్ అండి?
మా పిల్లలు ఓక అమెనేమో ఫోర్త్ బాబేమో సెకండ్ ఆ బాగున్నారండి మీ పిల్లలు మీకెంతమంది
ఇద్దరండి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, అబ్బాయి థర్డ్ క్లాస్. అమ్మాయి యూకేజీ
రావ్ అకా
హ్మ్
ఇంకా
ఇంకా మీ దగ్గర ఎన్ని మిషన్స్ ఉన్నాయండి
ప్రస్తుతానికి అయితే నాకు నాది ఒక్కదాందే ఉందండి నాక ఒక్కదానికే.
మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు
ఎవ్వరు లేరండి నేను ఒక్కదాన్నే వర్క్ చేస్తా అంటే ఇంకా మంచిగాడెవ్ ఆ డె డెవలప్ అయితే ఒక ఇద్దరిన్ని పెట్టుకుందామని చూస్తున్నా
అంటే ఇంట్లో పనులు చేయాలి పిల్లల్ని సర్దాలి ఈ వర్క్ చెయ్యాలంటే కష్టం అవ్వ ట్లేదా
మా అత్తయ్య చూస్కుం టారండి పిల్లల్ని మా మామయ్య చూసుకుంటారు వంట పనుల్లో మా అత్తయ్య నాకు కొంచెం సహాయం చేస్ తది
సరే మరి నేను రేపు మెటీరియల్స్ కొనేటప్పుడు ఒకసారి మీకు కాల్ చేస్తాను మీరు చెప్పండి
ఆక్కి
సరే అండి ఉంటాను మరి బాయ్
ఆ సరే అండి బాయ్